మాకు రాలేదండి ఎవరు చెప్పారు ఫోన్ చేతం హలో ఆ హలో
హ్మ్ చెప్పు చెప్పు వినిపిస్తుందా
అప్పుడే చెసినావా
హ్మ్ కొత్తవాడు వేరే వాడు ఫోన్ చేస్తా ఫోన్ సౌండ్‌కి లే మెలకువ వచ్చింది
అబ మా పన్నందమా ఇప్పుడు
నువు పక్కన మడితే ఎత్తిపోతది
మే
హ్మ్ నువ్వేం అప్పుడే లేచినావు మరి
నేను ఎప్పుడు అరున్నరకి లేస్తాం మెమ్ మిద్దె మీద పడుకు ఉన్నాం కదా ఇప్పుడు ఏడైంది మిద్దె మిందకి ఎండ వచ్చేస్తుంది ఎంత బిరిన నిద్ర పోతానో నైట్లో నేను నాకు అంత నిద్ర వస్తుంది
వద్దొద్దన్న నైట్ డ్రిల్స్కి పెయింట్ పూసి పడుకున్నా తెల్సా డ్రిల్స్ కి పెయిట్ పూసి పడుకున్నా నైట్
డ్రిల్స్ అంటె
మిద్దె మందే ఉంటాయే
మా మిద్ది కి ఎస్తాం కదా స్టైల్ కి ము పె అవి
హలో
హలో
ఊ
వినిపిచిందా
వినిపిస్తుంది
ఊ ఈరోజు ఏం లేదు కదా వర్క్
లేదు
ఉ
కాలు నస్తాయి అప్పుడప్పుడు
ఉ ఆ
ఈరోజరుపిస్స
ఇంగా ఇరవై రోజులు చేత్తవాయితే
ఉ మళ్ళీ ఇంటికి వచ్చి ఒక రెండు రోజులు రెండు రోజులు ఒక రోజో ఉండి లేపాక్షి అట్ల పోదాం
ఉ మేము కోయంబత్ చి కోయంబతి ఈషా ఫౌండేషన్ కెళ్తాం
నేను
ఉ
వస్తె రా పొదం ఎప్పుడు ఇ ఈ మంత్ లో మా పక్కంటోళ్లు మేము
మి తమ్ముడు వచ్చినడా
ఆ వత్తడు
మధ్యానం లోపులు హలో
ఎందుకొ
ఎందుకేంటి మాములు అడుగుతున్నా ఎందుకంటే
వద్దనే ఎందుకనీ అ
ఏది వద్ద నికు ఇగ
మో ఆ పిల్లాడు ఎందుకు వద్దు అనికి
సర్లేదని నీళకి ఎగ్జామ్స్ అయిపోయినయా
ఎవరికి నీలాకా ఇంక ఎవరికి గోవా ఎగ్జామ్ సిక్స్ వరకే ఉన్నాయి
అమా
హ్
అమే కూడా వస్తద ఈషా అనుష
ఫస్ట్ నేన్ బోయేసి తీస్కొని వస్తా మల్లి మనం బోదం
ఆ పాప నన్ను చూసిందంటే కచ్చింతంగ గుర్తు పడ్తాది కదా హ్
గుర్తు పట్టచ్చు గుర్తుపట్లా నువ్వు ముందుకంటే ఇప్పుడు బాగున్నావు నువ్వు ముందు చెప్పే
అర్ధం కావట్లే
ముందు నేను నేను బాలే చూడ్డానికి ఇప్పుడు బాగున్నావ్ చూడ్డానికి కొంచెం కనిపిస్తుంది వచ్చేయన్న
హ్ హ్ అమే పేరు ఏం పేరు ఆమే ఇంకా ఏంసెట్ రాయాలేదు. రిజల్ట్స్ చూడు చూడు అని ఎట్ల చెప్తాము. బబాయ్ కి రిజల్ట్స్ వచ్చాయ్ అని చెప్పి
వాళ్ళ ఫ్రెండ్కి వచ్చినయి అంట పాప ఎంసెట్ దేవునికి ఇచ్చిందట రోజుకి ఒక తెలీస్ చేసినారంట
ఎప్పుడు
ఈ రోజు
ఈ రోజ నిన్నన
నిన్న
కాదు టీవీ లో రాలేదే
వచ్చింది చూసా నేను
ఉ హు రిజల్ట్స్ ఇంకా రాలేదులే కిలో ఎనొచ్చినయ్
ఆ నేన్ పైనున్నా మా తమ్ముడు అంత పెద్దా మనకు అన్ని పనులు మేము చేసిపెట్టాలా
ఇంటర్ ఫెల్అయినోళ్లకు అదేనా ఆ
బాగలేదు వానికి పాపం
ఏమైంది
తగ్గుపట్టిన్
ఊ హు
మాయన బో అడిగింది గాడికి పోసు నీళ్ళు పొసు నీళ్లు బోస్కొని పొ అన్న మామీడికాయలుగా నిండు ఉన్నాయి ఇప్పుడు మా ఇంటి పైనిట ఇటు
ఊ
ఉ ఊ నిన్న ఫ్లిప్ కార్ట్ లో ఇన్స్టాలో నుంచి ఓ షర్ట్ వచ్చింది బాగా వచ్చింది అది
ఎవరది
నాదే ఈ సారి హీల్స్ కొన్నా స్కర్టే మిడ్డీ
ఊ
ప్లీజ్ కొందామా అన్నా ఎప్పుడు వేస్కునేకి కాదు ఎప్పుడో ఒకసారి వేసుకొనేకి
నేను కింద బడుతోన్నా నువ్వు బాలన్స్ చేయట్లేదు కదండీ
చేస్తా ఎవరు చేయలేరు. ఒకసారి అలవాట అయితేనే అందరికి
దానిలోల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా
మొత్తానికి ఆ
అ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనవే
ఎదుర్కోండి యాం ఒక రోజే కదా వేసుకునేది రోజూ వేసుకుంటావా
మ్ సరే నీ ఇష్టం ఏడుస్తుంది అని చెబుతున్నా అవి వేసుకుంటే మాత్రం ఏంటి పట్
ఎవరు చెప్పారు నీకు ఏడుస్తారని.
అక్కడి కళ్ళు పోతాయి కదా తెలుస్తాయి కదా ఒక మనిషికి బ్యాలెన్స్ ఉండేది మామూలు లెవెల్గా వేసుకుంటే స్లిప్పర్స్ సెట్ అవుతాయి. అప్పటి నువంటే మెడల్ నొస్తాయి అంటే కాళ్ళ మెడాలు ఉంటాయి కదా
మ్ హు
అది విపరీతంగా నొప్పిస్తాయి. అ మ్
మీ రూమ్ బాగుంటుందాండీ హైదరాబాద్ లో చూసాను
దుమ్మెట్ల
హైదరాబాద్ లో ఉన్న రూమ్ బాగుంటుంది కదా
మ్ బాగుంది
హ
హైద్రాబాద్ అంటే లోకల్ కదలే హైదరాబాద్కి, ఈ ఊరికి దగ్గర. దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉంటాది. ఇది తిరుపతి కి పుత్తూర్కి ఎంత డిస్టెన్స్ ఉంటాదో అంత ఉంటది కరెక్ట్.
అవును
ఇక్కన్నే ఉండేవరకు పుత్తూరు కు పోయిన ఉండదు. దీంట్లో సగం ఉంటాది.
నేను ఇంతవరకు నేను అది ఎక్కినే ఎక్కలేదు.
మెట్రోనా
మ్ మెట్రో
బాగుంటది చార్జెస్ కూడా తక్కువ ఉంటాయి.
దాంట్లో కూడా మనం ఆ పిలుచుకొనే పోవాలా
అంతే సీట్లు కూడా ఉంటాయి నేను అయితే నిల్చో గలను గరక్ ఏంటిండి గర్ల్స్ సెపరేట్ ఉంటాయి గర్ల్స్ కంపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది గర్ల్స్ సపరెట్ ఉంటుంది సిటిజెన్స్ ఏమిటది సపరేట్ అంటే అక్కడే ఉంటుది మొత్తం వేరే ఉంటది ఒకటికొకటి మామూలుగా గేట్ లో డోర్స్ అట్లు ఏమి ఉండవు అంత ఒకటే మొత్తం టైమ్ ఎంత ఇది ఆ ఆ ఉంది కదా తను దొరికితే సీట్లు అంత కష్టంగా ఉండదు
ఉ హు
ఎక్కడెక్కడళ్ళు ఉంటారు ఎక్కుతారు అంటే ఫారెన్స్ అట్లా మీనికి అట్లా ఉంటారు తెలుసా నేను దసాల అట్టు మాములుగా వెళ్ళ ఫారెన్స్ ఏమో అనుకున్నా అంత అనుకుంటాను
ఉ కాదు అన్న వాళ్ళే వస్తారు హైదరాబాద్ కి
నీకు చెప్పినారా
అవున బెంగళూరులో కూడా ఇదే
ఆకుల లో తింటా ఉ
టైం అయిదీ చూడు
ఉ
హలో